హలో ఆ అదే మేము పాతింటి దగ్గర ఉండే వాళ్ళం అని చెప్పాం కదా
ఎంటక్కా
ఆ
హలో
ఆ
అక్క చెప్పక్క
అదే అదే పాతింటి దగ్గర ఉండేవాళ్ళమా అని చెప్పాను కదా దా అక్కడ బాగుండేది అనమాట మాకు ఒక్క కుక్క పిల్ల కూడా ఉంది
ఉ
దాని పేరు జాకి
కుక్క పిల్ల అంటే ఇష్టమా
ఆ ముందు మా తమ్ముడు చిన్నప్పుడు ఎక్కువ పెంచుకునేవాడు అనమాట కుక్కలు
ఉ
ఇంకా అలాగ అలాగ చూసి చిన్నప్పుడు బాగుంటాయి కదా బుజ్జిగా నాకు కూడా దాని మీద ఇష్టం వచ్చేసింది మా అన్నయ్య మో ఏంటి నేను ఇక అడుగుతున్నానని చెప్పి వెళ్ళా ముంద కుక్క పిల్లని తెచ్చుకున్నాము ధ్యాన్ ఏమో సరిగ్గా చూసుకోక ఏంటి మా ఇంటి పక్కన చెరువు కదా ఫిష్ తినేసింది ఆ దన్ లా అది చ అది చచ్చిపోయింది అనమాట ఫస్ట్ కుక్కపిల్ల
నాకు కుక్క పిల్లల అంటే అసలు ఇష్టం ఉండదు
ఆహా ఇష్టముండదా
ఉ ఆ మాకా చూ చూతాం కాని దాన్ని దగ్గకు వచ్చినా లేకపో ఇలైట్సుకుంటారు కదా అంత ఇష్టం ఉండది నాకు
ఊ అదే ఎంటి మాన్ నువు అక్కడ ఉండి వల్ల క ఆళ్ కుక్క పిల్లకి నేను పెంచుకునేవారు మా తమ్ముడికి తెలిసినోళ్ళ అనమాట వాళ్ళయితే కుక్కపిల్లను ఏంటి ఎత్తుకొని ఏంటి అదో ఇంట్లో మనిషిలాగే చూసుకునేవారు
ఊమ్
ఇంకా అలాగా మా ఇంట్లో కూడా ఇంకా మా చెరువు చివర కదా ఇంకా ఒక్కొక్కొ కొండాలని చెప్పి తీసుకున్నాం
ఉ
అదేమో ఏది వచ్చినా సరే చూడ్డం తప్ప అరవడం తెలిదు దానికి అ ఏ మాకు ఏంట అక్కడ పొలాలు చుట్టూ చుట్టూ పొలాలు అక్కడ అవును సైలెంట్ గా ఉంటది కుక్కలు వచ్చినప్పుడు తప్ప ఇంకా ఇంక ఎవరు వచ్చినా కానీ అర్వదు దాని ఫ్రెండ్స్ వస్తే మాత్ త్రం అరిసేద్ది
అ
హ
ఇప్పుడుందా అక్క ఇక్కడుందా
ఆ ఇప్పుడు మా దగ్గర ఉంది ఇంకా అక్కడయితే అయితే గ్రౌండ్ అదంతా కదా దాన్ని ఇష్టం వచ్చినట్టు తిరిగేది ముందయితే ఫస్ట్ దానికి తెలిదు కదా కొంచెం ఎదిగినప్పుడే మా అన్నయ్య తీసుకొచ్చాడు దాన్ని
ఊ
ఆ ఎదిగినప్పుడు అంటే చాలా ఎదిగిపోయింది ఆ మావర్క చిన్నపిల్లప్పుడు తెచ్చుకుంటరో కదా మనం అది చాలా ఇదిగా మా ఇంటికి వచ్చింది వండక ఏంటి అత్తమా అని ఏంటి హై స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయింది మాకు దగ్గరే కదా హై స్కూల్ అప్పుడు ఇంకా మళ్ళీ తీసుకొచ్చి దాని బుజ్జగించి దానికి పాలిట్ అలాలా చూసుకునేటప్పటికి మాకు అలవాట్ అయిపోయింది ఇంకా జాకి అని పిలిత్తే చాలా వచ్చేది అప్పుడు మళ్ళీ మా డాడీ బస్ కిడిస్ తాకపోయినా ఏం తాకపోయినా అడుగుతది
ఉమ్ నీకన్నయ్య అక్క
ఆ అన్నయ్య
ఉ అక్క కూడా అన్నయ
ఆ మా ఇద్దరుకి అన్నయ్యలే కానీ వాళ్ళ అన్నయ్య ఎక్కడికి తీసుకెళ్లడు అంటది నేను మాత్రం మా అన్నయ్యని నేను బానే తీసుకెళ్తాడలే బయటికి అందుకని ఎక్కువ మాతోనేన నను ఎక్కడికైనా తీసుకెళ్ళండి మాళ ఎక్కడికైనా తిరుగుదామ అంటది
ఉ
అ ఇప్పుడు కొత్తగా ఏంటి జూడియో మళ్ళీ వీటుో కూడా ఓపెన్ అవుతుందంట దానికి ఏమన్నా ఆ అవును అదే అప్పుడు ఓపెన్ అయినప్పుడు వెళ్దాము జూడియోకి ఎప్పుడు ఓపెన్ చేసారు గానీ వెళ్దాంమని కున్న
ఏంటి అక్క అది
జుడియో షాపింగ్ మాలు
ఉహు షాపింగ్ మల్
బట్టల్ షాపులే ఉ మేమ్ తిరిగిదాదా దా మేము తిరిగిదానికి కన్నా దూరం అన్నమాట అందుకని ఎక్కడ పెట్టారో తెలీదు
ఉ
ఊ ఇంకేంట్రా ఏం చేస్తున్నావ్
ఏముందక్క కూర్చున్నాను
ఉ
హ్మ్ ఇంటికెళ్ళాలి ఇంక నుంచి దూరమే లే కాకపోతే పొద్దున్న మూడు బగెట్లు బట్టలు ఉతుకిన అవన్నీ మడతెట్టాలంటే ఇప్పుడు ఉతకడం అరెసయడం ఈజీ ఎ మడతెట్టడమే
హా
ఊరునుంచీయేలోచినఅన్నీ ఉన్నాయి మడతెటాలి అమ్మ లేదు వస్తుంది
ఉ మా అమ్మ ముందు ఇక్కడ ఉండేది కాదులే కోయింట్ అదే నేను డిగ్రీలో ఉన్నప్పుడు అక్కడి కెళ్ళింది డిగ్రీఫ్ ఫైనల్ ఇయర్ అప్పుడు కూడా లేదు ఇంకా డిగ్రీ అయ్యేవరకు ఫైనల్ ఇయర్ వరకు ఉండి తర్వాత ఏమన్న జాబ్ చేద్దాం అనుకుంటే మా డాడీ ఎళ్లొద్దు అన్నారు బయటికి మళ్ళీ మా డాడీ ఒక్కరే ఉండిపోతారు కదా తోడు ఎవరు ఉండరు మా అన్నయ చాలా రోజులు హైదరాబాద్లో ఉండేవోడు
ఉ
హ్మ్ ఇంకప్పుడు నేను ఇంట్లో పనులు చేసుకోవడం వంట్లయితే యూట్యూబ్లో చూసుకో కోడం ఉ ఇలాగే బట్టలు మాడతెట్టుకోడం
ఉండి వచ్చార అంటీ
ఆ వచ్చేసారు
ఉ
అప్పుడు ఇలాగే బుక్స్ ఉంటే ఏంటి మూడు సార్లు తెచ్చుకున్నానేమో అంతే లేకపోతే ఇ ఖాళీ ఉండేది కాదు కదా ఎక్కువ రాసేదాని కాదు
ఉ
మేము మ కాలేజీకి మేము వెళ్లేటప్పటి నుంచి మాకు అలవాటు
ఏంటక్క
మా కాలేజ్ లో ఇస్తారు బుక్స్ రాసుకోమని
ఉహు
మేము ఇంకా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే మమ్మల్ని ఇంకా రాయనిచ్చర అనమాట మామలుగా ఇంటరోల్నే అంతే నాయనివరు
ఉహు
ఇంకా అలాగే ఈ బుక్స్ మళ్ళి ఈ సీజన్లోనే ఉంటది అంటే త్రీ మంత్స్ అలా ఉంటది అన్నమాట
ఉ
ఇంక ఇప్పుడే రాసుకుంటు
కాలేజ్ నుంచి ఇస్తార అక్క మనీ మీకు
ఆ కాలేజ్ నుంచే సార్ ఇస్తారు ఇన్స్టిట్యూట్ దగ్గర ఇస్తారు
ఉహు బాగా మాకు అసలుప్పుడు ఎవర ఎవరు
ఆ మా ఫ్రెండ్ అంటాను కదా అదే ఏంటి చాలా మందిని జాయిన్ చేసింది అద అలవాటే ఇంకా మాసార్కి
ఉ
ఇంగ జాయిన్ చేసింది ఏంటి త దాంతో పాటు జాయిన్ చేసిన వాళ్లే ఎక్కువ రాసేత్తరు దానికన్న
ఆహా కాలీగ ఉంది ఫ్రీగా రాస్తే క మీరు
ఆ స్పీడ్గా అంటే రోజుకి ఒక త్రీ బుక్స్ అవుతయ్ అంతే
ఉ
ట్వంటీ సెవెన్ పేజెస్ ఉంటది ఒక్కొక్క బుక్కిి
ఉ
ఇంకా అలా రాసుకుంటూ వెళ్ళిపోవడమే
డైగ్రామ్స్ ఉంటాయ అక్క
ఒక వారం ఒక వారం అలాగా ఇస్ ఏంటి బుక్స్ తీసుకొచ్చి వారంలో తీసుకెళ్ళిపో పోవాలంటే టైమింగ్సేపెడతారు ఒకొక్కసారి అయి
ఆహా అది డయాగ్రామ్స్ ఉంటాయా అన్న
ఆ ఉంటాయి డయాగ్రామ్స్ కానీ నేను ఎక్కువ డయాగ్రామ్ బాగేత్త కానీ దానికి ఎక్కువ డయాగ్రామ్స్ రా వేయలేదు అలాంటి దానికే ఎక్కువ ఇస్తరు డయాగ్రామ్స్ వేయమని చెప్పి
ఉహు
నేనే డయాగ్రామ్స్ ఇచ్చినా బానే చేసుకుందాం అనుకుంటాను గానీ నాకు డయాగ్రామ్స్ ఎవరాల
రాయడం మీతే రాహేతాను కానీ నేను స్కూల్ దగరడతాను రైటింగ్ బాగుండాలి మా ఇంట్లో అందరి అకన్నా కానీ డైగ్రాంసే రావ్
ఉ మా తమ్ముడు అయితే అక్కడ డయాగ్రామ్స్ ఏ అని చెప్పి ఏంటి ప్రాజెక్ట్ వర్క్స్ ఇచ్చినప్పుడు డుట్టి డయాగ్రామ్స్ ఉంటాయి కదా అవునండి డయాగ్రామ్స్ అన్ని నా దగ్గరే ఏపిచ్చుకొని వెళ్ళి ఉ కు డయాగ్రామ్స్ అలాంటి బాక్సెస్ అయ్ అయన్నీ అయితే పెన్ తో కూడా ది ఆ పెన్సిల్ తో అలాని చెప్పి
డ్రాయింగ్ అంటే ఇష్టం అనుకుంటా ఏమన్నా తోక బొమ్మలు అదే ఆ పిక్చర్ చూసి పిక్చర్ అలా బొమ్మలేస్తవా.
ఆహ్ నేను ముందే వేసుంటానులే నాది డైరీ ఒక. ఒకటే ఏంటి మాముల్గు పెట్టు మా అన్నయ్య టూ డైరీస్ తెచ్చాడు అప్పుడు పేపర్స్ దాంట్లో ఇందులో. దాన్ని చేసి ఇవ్వడు మా అన్నయ్య జాబ్ అప్పుడు డైరీలు వాళ్లు ఫ్రీగా. చ్చర అని చెప్పి తెస్తే అందులో ఇంటి నాకు నచ్చిన బొమ్మలు అదే మనకి బుక్స్. ఆహ్ అట్ట మీద ఇస్తారు కదా బొమ్మలు ఆ బొమ్మలు. బొమ్మలు అలాగా అచ్చువేసి అలాగే వేసుకొని అంటించుకోనే దాన్ని ఆ డైరీలో.
ఆహ్.
డ్రాయింగ్ చేయటం అంటే ఇంంట్రెస్టేలే. కానీ మనకు కొన్ని రోజులు ఏంటి దాని మీద అలాగే గీయాలనిపిస్తది మళ్ళీ కొన్ని కొన్ని రోజులు ప్రథం.
ఉమ్.
ఉమ్ ఇంకా ఫోన్ వచ్చాక ఎంతసేపు ఇన్స్టా యూట్యూబ్ ఇవే.
ఉమ్ కొంతమంది గోడ మీద కట్టాలి డైగ్రామ్స్ వేస్తారు కదా.
ఆహ్ ఒక ఎస్ అని చెప్పి. ఉమ్ ఉంటే ఇదే. అది కూడా ఏజినడి దాని మీద కాయిన్స్ ఉంటాయి కదా అవి రాసి. మేము ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే అది అలా అంటించి దాన్ని చాటు మీద గట్టు.
ఉమ్.
అయన్నీ ఇంకా పోయినయే చాలా వరకు.
ఉమ్. ఆహ్ చాలామంది పేపర్స్ తోటి ఆటల తోటి కొన్ని కొన్ని అదే ఇలాగా ఏయ్. ఫ్లవర్స్ లాగా చేసి గోడకు ఇట్లా అతికిస్తారు కదా పెయింటేసి. మా ఇంటి కాడా ఉన్నాగ చేస్తా అలా.
అవును ఏంటి మేము టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు కలర్ బుక్స్ అని చెప్పి కలర్. పెన్సిల్స్ అని చెప్పి చాలా తెచ్చేవారు.
షేప్స్ లా గీసి ఉమ్ ఒక ఇది చేసి ఫ్లవర్ లాగా లేకపోతే అలాగ. లా చేస్తారు.
ఉమ్ మాకొ ఒక డ్రాయింగ్ మేడం కూడా ఉండేదమ్మా ఆ మేడంతో. ఏంటి అప్పుడు ఎక్కువ నేర్చుకోలేదు కానీఎక్కువ బుక్స్ లో ఇచ్చేవారు కదా కలర్స్ ఏస్. కొనే దానికి దానికి చివరు. అప్పుడే ఎక్కువ ట్రై చేసేదాన్ని.
అయితే నీకు డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ అనమాట డ్రాయింగ్ మాస్టర్ అయిపోవచ్చు.
ఆహ్ ఏం.
ఆహ్.
మనకి ఏం ఇంట్రెస్టో తెలుసుకోవడానికి చాలా కష్టంలే
ఉమ్.
ఇప్పుడైతే ఏం జాబ్ చేయలేక తెలియక అసలే ఇంట్లోనే కూర్చుంటున్నాము.
ఉహూ. రాయడమయితే రాస్తాం బుక్స్ ఆహ్ వేయడమైతే రాదు నాకు. బారా బాగుంటది రెడైతే.
హ
అదే అంట్నాను మీకు బలేస్తున్నారు మాకెవరు ఇవ్వట్లేదాని
ఉమ్ ఇగో కాలేజ్లో ఉండే వాళ్లం కాబట్టి చాలా సార్లు అడిగితే అప్పుడిచారు మేంమైతే మా క్లాస్ క్లాస్ అంతాళపోయి మామ్మమ్ చెప్తున్నార అని సరికి మమ్మల్ని చూసి షాక్ అయిపోయారు కూడా ఆంధ్రు క్లాస్ అంతా వచ్చేస్రా ఒకసారి అని చెప్పి
మల్లి బాగుంటేనే కదా ఇస్తారు రేటింగు
ఆ అవును
స్టూడెంట్స్ దగ్గర తీసుకుంటారు అక్క మని
ఆ స్టూడెంట్స్ దగ్గర
తీసుకుంటారా రాసినందుకు మీక్ ఇవ్వడానికి అంటున్నా
ఆ మాకే ఇస్తారు మేము రాసినందుకు మాకు ఇస్తారు డబ్బులు
అదే అదే స్టూడెంట్స్ దగ్గర తీసుకుంటారు ఆ వాళ్లంట్నా
ఆ
ఉ అదే
అదే
హ
ఇంకేంటే ఏమో ఇంతసేపు ఏమ ఎట్లాడుకోవాల తెలిదు ముందైతే ఇందాక ఒక అమ్మాయికి కాల్ చేసింది తన అయితే ఏంటి జాబ్ గురించి ఎక్కువ చెప్పింది ఇంకే ఎక్కడికి ఎల్లదంట ఇంట్లోనే ఉంటదంట
ఆహా ఎవరక్క మీ ఫ్రెండా
ఎవరో ఎవరో పరిచయమాయర్లే అలాగా ఆళ్లతో ఇందాక ఆ అమ్మాయిని కూడా అలాగంటది ఏం మాట్లాడలో తెలియట్లేదుో ఎంతసేపు పెట్టార ఏంటి అని చెప్పి